హలో హలో ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది వినిపిస్తుంది చెప్పండి
బిజీ గున్నారా
లేదు లేదు చెప్పండి చెప్పండి
ఉంటర్ కదా అందుకని వబిజీ గా ఉన్నారా లేద అని అడుగుతున్నా
లేదు లేదు అం త బానే ఉంది వర్క్ లేదు ప్రెసెంట్ మీరేం జేత్తున్నారో చెప్పాలి మాది ఏముంటాయి ఆజ్యూజ్వాల్
నేనా ఏమీలేదు వా ఆక్చువల్గా అది ఒక ప్రాజెక్ట్ వచ్చింది కదా దీని గురించి ఎట్లా మాట్లాడాలి ఏం మాట్లాడాలి అని ఐడియా లేదు అందుకనీ మీక్ ఐడియా ఉందేమో అని మిమ్మల్ని అడిగాను
ఏ ప్రాజెక్టు
ఫోన్ ఏ కాలా ఫోన్ ఏ ఫ్రెండ్
మీరు ఆల్రెడీ నాకు చేసారు అనుకుంటా
లేదే అయిపోయిందా ఓకే యాక్చువల్ గా మా చెల్లెలు చేసిన్ టుంది తను ఇచ్చింది నెంబర్ నాకు నాకు యాచువల్ గా దీంట్లో ఎట్లా చేయలో ఎవరికి చేయలో అర్ ర్థం కాలేదు తను అడిగితే తను ఇలా చెయ్యి తను సౌజీ
ఆ సౌజీ గారు ఇచ్చారా ఓకే ఓకే
ఆ ఇంగ చెప్పండి పండగ షాపింగ్ చేసారా అవును యాక్చువల్గా ఆ ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసా
ట్లేని
ఎన్నయ్య త్రీనో ఎన్నయే ఫరు
ఓకే ఓకే మ్మ్ ఫోరు ఆర్ ఫైవ్ కాల్స్ మా ట్లాడచ్చు
అవునా ఆక్చువల్ ఇది వాయిస్ నాకప్పక్ కాని వాళ్ళకి రింగ్ అవుతుందంట కానీ వాళ్ళు లిఫ్ట్ చేట్లే చేసినా చేయకోకున్నా కట్ అవుతుంది, ఏం జీరోసే మినిట్స్ అని పడుతుంది అక్కడ.
అదేలే ఓకే హ్మ్ మ్మ్ అతి మాములుగా పర్సనల్ గా మాట్లాడుదాం
అవునా
ఇంద్రా
ఓకే ఓకే ఇంకా అవునా నేను హౌస్ వైఫ్ ఇద్దరు పిల్లలు అక్ క్చుల్గా పండక్కి షపింగ్ చేస సరే మీరు
ఇంకా లేద చేయలేద్ లేదు
ఆఫ్లైన్ షాపింగ్ ఆ
అంటే ప్రజెంట్ అయి మ్ ఓకే కా
ఆ పండక్కి మీక ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయి కదా ఏమైన్నా ఐడియా ఉందేమో పిల్లలవి అని అడుగుదాం అనుకు మాకు పిల్లలు ఉన్నారు తీసుకోవచ్చు కదా ఆయనని
కపోతే నేనే చెప్దును
అవునా ఓకే నా జూనియర్ అయితే ఓకే నా అవునా
ఉమ్ అంటే ఐ మీన్ వరుసగ అభాస్షన్స్ నయ్
ఆ ఇట్స్ ఓకే కే జాగ్రత్తగా ఉండండియితే
అదే ఉమ్ ఉమ్ సర్ల అయితే ఉమ్
ఇంక చెప్పండి ఏం చేస్తున్నారు
ఇంగేం లేదండి చెప్పాలి
అవునా ఆక్చు అలీ దీంట్లో ఏమిటి గురించి మాట్లాడాలి